స్కారమండి
నమస్కారం అండి చెప్పండి
మీరు మీకు ఇష్టమైన ఏమైనా టాపిక్ మీద మాట్లాడగలరా
ఓకే ఓకే పండగల గురించి మా దామండి
పండగల గురించా మీకు ఇష్టమైన పండగలు ఏంటండి
నాకు ఇష్టమైన పండుగలు వచ్చేసి నాకు మనకి రంజాన్ పండగ అంటే ఇష్టమండి ఆ ఉగాది అన్న కూడ ఇ ఇష్టమే
రంజాన్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి
రంజాన్ వచ్చేసి మనకి ఇది ఏమంటారు ముస్లింలలో ముస్లిం పండుగలలో చాలా పెద్దగా పండుగ అన్నట్టు ఇది అఐదు ఆ ఈ పండుగలో మనము ఉపవాసాలు ఉంటాము ఉపవాసాలుంటే మనము ఆహారము నీరు తీసుకోకుండా మనము పస్తులు ఉంటాము దీని ఉపవాసం అంటారు ఇది మనకి నెలవంక కని చూసి స్టార్ట్ అవుతుంది రంజాన్ నెల కన్నా ముందు ఒక నెల ముందే మనకి చంద్రుడు కనిపిస్తుడు ఆ చంద్రుడు స్టార్ట్ అయిన కా నుంచి ఆ ఆ చంద్రుడు ఎండ్ అయ్యేంత వరకు అంటే వన్ మంత్ వన్ మంత్ మనము ఆ కఠోరమైన దీక్ష చేస్తాము దీనినే రంజాన్ అంటాము ఈ రంజాన్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఇక్కడ మనకి రంజాన్ అనేది ఎవరు ఖురాన్ అనేది మొహమ్మద్ ప్రవక్త గారి హృదయంలో రావడం జరిగింది ఖరాన్ అవతరించిన దినం అన్నది ఆ ఈ నెల మొత్తం అనేది ఖురాన్ అనేది ఆ మొహమ్మద్ ప్రభక్త గారి హృదయంలో
నెల రోజులు ఎం తినకుండా ఉంటారా
ఆ నెల రోజులు ఏం తినకుండా ఉంటాము అంటే పొద్దున తినుడు అంటే పొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సూర్య సూర్యుడు ఉదయం డానికన్నా ముందే అన్నం తింటాము ఫోర్ థర్టీ అ ఆ టైమ్ లో
ఫోర్ థర్టీ వరకే అన్నం తినేయాల
ఫోర్ థర్టీ వరకు లేచి మార్నింగ ఎర్లీ మార్నింగ్ త్రీకి త్రీ థర్టీకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకుని అ అన్నం తినేస్తాము ఫోర్ థర్టీ లోపల ఫోర్ థర్టీ లోపల మళ్ళీ ఒక సైరన్ అది తీస్తాం సైరన్ అంటే ఏంటిది ఒక సౌండ్ వస్తుంది మసీదు ద్వారా ఆ ఆసైరా ననే ది సిగ్ల్ అన్నట్టు ఉపవాసము స్టార్ట్ అవ్వడానిక ఒక ముందు గంట ముందు వస్తుంది లేసేవాళ్ళు లేస్తారు మళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ తరతది అప్పుడు అన్నలు తినేవాలు తింటారు లాస్ట్ సరండ్ మూడు సార్లు అయింది మూడు సార్లు అయినప్పుడు తాగుడు తినుడు వాటరు హీటరు అన్ని పని చేసేసుకోవాలి
హూ హు ఈ ఉపవాసం అనేది అందరు ఉండారా అండి ముస్లిమ్స్ లో
థీలో అందరు ఉండాలి కాకపోతే కొంతమంది ఎవరు పేషెంట్స్ పేషెంట్స్ వ్యా వ్యాధిగ్రస్తులు రోగాలు ఉన్నవాళ్ళు వ్యాధులు ఉన్న వాళ్ళు లేకపోతే వయో వృద్ధులు వయో వృద్ధులు అంటే ఎవరు ముసలితనం వాళ్ళు వాళ్ళగి ఆ అన్నం తినకుండా వాళ్ళు జీవించలేరు వాళ్ళకి ఏమైనా శుహకోల్పోనం ఆరోగ్యపరమైన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉండరు
ఆహా చిన్నపిల్లలు ఉండే నా
చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు కూడా పర్టికులర్ ఒక థర్టీన్ ఇయర్స్ అంటే పదమూడు సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఉపవాసం అనేది ఉండడం జరుగుతుంది దానికైనా కింద ఉన్న వాళ్ళు ఉండ అవసరం లేదు
ఆహా
ఉపవాసం అనేది ముప్పై రోజులు కఠినమైన దీక్ష అన్నట్టు ఇది ఇది చేస్తారు మళ్ళీ సాయంత్రము సూర్యాస్తమం అవుతుది కదా ఆరున్నర ప్రాంతంలో సూర్యుడు అస్తమించినప్పుడు మళ్ళీ అప్పుడు ఉపవాసాన్ని విరమమిస్తారు ఉపవాసం విరమించినప్పుడు ఆ ఖర్జూర పండు అని ఉంటది తెలుసే కావచ్చు మీకు ఖర్జూరా పండు తెలుసా ఖర్జూరా పండు అదే విధంగా వాటరు ఖజ్జుర పండు తిని వాటర్ తాగి మిగతా ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్తోని మనము ఉపవాసాన్ని విరమిస్తాము
ఆహా
ఈ ఉదయం నుంచి ఈ సాయంత్రం మధ్య ఈ సాయంత్రం సూర్యుడు అస్తమించేంత వరకు అప్పటి వరకు నోటిలో ఎటువంటి నీరు త్రాగకూడదు నోటి ఆ అదేవిధంగా ఘన పదార్థం ద్రవ పదార్థం ఎటువంటి పదార్థాలని మనం సేవించకూడదు
అవునా
మనలో మన లో లోపలట ఉన్న సలైవా ఉమ్ము కూడా బాగా ఉమ్ము వస్తే ఉంచయాలిని దాని లోపల తీసుకోవద్దు ఇటువంటి ము ముప్పై రోజులు దీక్ష చేస్తాం దాని తర్వాత ఉపవాసంలో ము ఐదు పూటాల నమాజ్ ఉంటుది ఈ రంజాన్ లో అంటే ప్రతి అంటే ఎప్పటికి ఉంటుంది కాకపోతే రంజాన్ లో ఇది ప్రత్యేకించిన మాసం అన్ని మాసాలలో ఉత్తమైన మాసం మాసం అన్నట్టు ఎందుకు పవిత్ర గ్రంథము అత్ విస్తరించిన ఇది నెల
ఆహా
పవిత్ర గ్రంథము అవతరించిన నెల కాబట్టి ఇది హూ కఠినంశంగా దీక్షలు చేయడము ఈ నెల వెయ్యి స వెయ్యి నెలల కన్నా ఉత్తమైన ఉత్తమమైన నెల అన్నట్టు అంటే వెయ్యి నెలలు మీరు నమాజ్ చేసిన పూజలు చేసిన ధ్యానాలు చేసిన లభించే ప్రతిఫలము ఈ యొక్క నెలలో లభిస్తుంది అన్నట్టు
హు హు తెలుగు పండుగల గురించి ఏమైనా ఐడియా ఉందండి మీకు
పండల అడి తెలుగు పండల గురించి ఐడియా ఉన్నది మన కేంటిది ఉగాది పండగా అనేది నాకు కొద్దిగా ఉగాది పండగా నాకు ఇష్టం ఇష్టం ఎందుకంటే ఉగాది ఉంది హిందూఇజం లో కొత్త కొత్త సంవత్సరం ఇది
ఆ అవునండి
కొత్త సంవత్దరంలో కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు ఇక్కడ ఏంటంటే నాకు ఎందుకు నచ్చిందంటే ఇక్కడ ఈ మన ఒక పచ్చడి చేస్తారు ఉగాదిలో
ఆ షెడ్ రోజులు అని ఆరు రోజులు కలిపి
షట్ రుచుల్ అని చేస్తారు అ దాట్లో పిపి పులుపు వగరు కారము ఆ మిగతా అవన్నీ కలిపి వి చేస్తారు ఈ కింది ఈ పచ్చడి ఇదైతే ఉందో ఈ పచ్చళ ందో ఈ పచ్చడిని ఎందుకు చేస్తారంటే ఈ పచ్చడి ద్వారా మానవుని జీవితంలో మంచి చెడు ఆనందము సుఖము దుఃఖము అంటే అంటే మనిషి జీవితంలో ఇవన్నీ వస్తాయి వీటిని ప్రాలా ప్రాళదొరుకుంటు ముందుకు వెళ్లి ఏ జీవించాలనే ఒక మంచి ఉద్దేశం తోటి ఆ పచ్చడిని చేస్తారు ఆ పచ్చడిలో మనం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి అందుకోసం నాకు ఆ పచ్చడి కాన్సెప్ట్ చాలా ఇష్టం నాకు
హ్మ్
పచ్చడి యొక్క కాసెప్ట్ చాలా ఇ ఇష్టం అదే విధంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని లేకుండా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆ పచ్చడి తెచ్చి మాకిస్తారు మేము కూడా రంజాన్ చేసినప్పుడు వాళ్ళకి పాయసము సేమియా కావచ్చు బిర్యానీ కావచ్చు ఇటువంటివి ఇస్తాము ఇండియా అనేది ఒక చాలా మం చి కల్చర్ ఇది ఇక్కడ అన్ని పండుగలు కలిసిమెల్సి జరుపుకుంటారు ఓ దీపావళి వచ్చినప్పుడు మా ముస్లిం పిల్లలు కూడా ఏం చేస్తారు పటాకాలు కాలుస్తారు బాంబులు పెలుస్తారు ఓకేనా ఈ విధంగా ఒక మం చి రంజాన్ చేసినప్పుడు కూడా మయి ఇంటి దగ్గర ఉన్న హిందూస్ ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో నమాజ్ ఇక్కడ ఈద్గాలో నమాజ మేం చేస్తాము రంజాన్ పండుగకు ఈద్గాం అంటే ఒక ఖాళీ ప్రదేశము ఆ చాలా పెద్ద ప్రదేశం అక్కడ నమాజ్ చేస్తారు అక్కడికోస్తారు వాళ్ళు కూడా వచ్చి నమాజ్ అయిపోన తరువాత అందరు కలిసి ఆ సేమియాలు తాగడం కావచ్చు ఇంటికి పోయి విందు చేయడం కావచ్చు అట్లాంటివి చేస్తాం
హ్మ్ నాకు బతుకమ్మ పండుగంటే ఇష్టం
ఓకే మరి బతుకమ్మ పండుగలు ఏ విధంగా చేస్తారు
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులని ఉంటది
హ్మ్
ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఆ రోజు బత్ బతుకమ్మ ఆనందిని కూడా బతుకమ్మని బేర్చుకోవొచ్చు
హ్మ్
ఈ బతుకమ్మ కానేది అన్ని అన్ని రకాల పూలను కలిపి బతుకమ్మ అనేది పేరుస్తరు
ఉమ్
ఇది దీనికి ఇంపార్టెంట్ అయితే తంగేడు పువ్వు
తంగేడి పువ్వు
బతుక్కమ్మాంటే స్పెషలే తంగేడి పువ్వు తంగేడు గునుగు ఈ మధ్యల ఈ గులాబీ పూలు చామజ్ పూలు పెడుతున్నారు గానీ
ఉ
మెయిన్ పెట్టాల్సింది అందులో తంగేడ్ పువ్వు
ఈ తంగేడి పువ్ ద్వారా బతుకమ్మని పేర్చడం జరుగుతదా
ఆ తంగేడి పువ్వు ద్వారా పెట్టడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఆ పువ్వు కనుమరుగయితుంది
హ్మ్
కాకుంటే అది కొద్దిగా అయినా పెట్టాలి
ఆ కొ ద్దిగైన తంగడి పోని పెట్టాలంటారు అవి కాకుండా వాడే గడ్డి పువ్వు లాంటిది ఉంటది చూడండి పేపర్ లాగా ఉంటది ఒక పువ్వు వాటికి తెల్ల రంగు ఉంటది ఎర్ర రంగు వేస్తారు తెల్లగున్న వాటిని ఏ పువ్వు అంటారు ఆ వాటిని కలర్స్ వేస్తారు నాకు మంచిగ అనిపిస్తుంది ఆ కలర్స్ వేసి లే లేయర్ లేయర్ గా లేయర్ లేయర్గా
ఆ ఆ ఇప్పుడు వద్దని